హల్
ఆ చెప్ర జేత్తాన్నావ్
ఏం లేదక్క
అయినైయా పనులు
పనులు ఇంకేం స్టార్ట్ ఏయ్యలేదు
ఆ
ఏమో ఇస్తాన్నావ్ గదా ఊడుస్తాన్నం ఆల్రెడీ
మ్
ఆహా
ఎత్తడి చీపురుతోను ఉడుస్తున్నా
అందుకే కొంచం సౌండ్ తక్కువత్తాంది. సౌండ్ వొత్తాంది బట్ తక్కువొత్తాంది
మ్ చిన్నగా
ఆ అయితే నేను ఫోను చేస్తాను కదా అని చెప్పి నేనేం చేసినా ఆ ఫోను ఇట్లా దవచ్చని నేను సైలెంట్ లో పెట్టినా
సరే సరే అతే నేను పడుకున్నారా ఇతరు మాట్లాడుకుని మాట్లాడుకుని పడుకున్నా నేను
పడుకున్నావా ఇక అదే నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదా అని చెప్పేసి పడుకున్నావు వచ్చి అనుకున్నా
మ్ పడుకున్న నిద్రబోయిన అంత ఉడుకుతాంది ఘోరంగా వానోత్తది కావచ్చు అసలు
కొంచెం చల్లబడ్డది వెదరు అంటే మబ్బు మబ్బు ఉన్నది
ఆ మబ్బు మబ్బు ఉన్నది కగాని ఉడుకు తాం
ఆ ఆయితనయా పనులు
అయితాన్నే చెప్పురా అయినయా పనులు మరి ఇంకా
ఇంకెక్కడా బట్టలు తీసి ఇంట్ల ఎత్తన్న
ఆ పిల్లలు టీవీ చూస్తారు నేను ఊడుస్తన్న
ఊడుస్తానావ ఇక టీవీ మంచిగా ఫోను పక్కకు పెట్టి టీవీ చూతారు మీ ముగ్గురికి కావాలంటే ఎట్లా
వాళ్ల
ఆ
ఎమ్మె సాయంత్రం నుంచి ఫోన్లు రెండు పక్కకే ఉన్నాయి కని నాకే అసలు ఇగ రెండు చీర ఫాల్లు వేసుకొచ్చుకున్నా నేను పోయి అమ్మ దగ్గర పోయి
ఆహా
ఇక ఫోను ఇగ కుదరలే మాట్లాడదామంటే ఏ
అదే నేను ఫోన్ చేసిన కానీ లిఫ్ట్ చేయలేదు
పని మీదనే ఉన్న ఆ ఫోన్ ఇక్కడనే ఉండే అన్నట్టు నేను తీసుకోపోలే
ఆహా
ఉ
ఏం చేస్తాంది అత్తాయ
హ
అత్తయ్య ఏం చేస్తోంది అక్క
ఆ వాళ్ల ఊరి అంటే పోయ్యి వచ్చిర్ర్ కాదురా ఇంతసేపే వచ్చిండ్లు
ఆహా పోయాచ్చీరా
ఆ పోయొచ్చిండ్రు వీళ్లో బండి మీద పోయిర్రు చిన్న బండి ఉన్నదా వీళ్ళ సదాని మీద పోయరు వాళ్ళు వేరే బండి మీద పోయిర్రు ఇద్దరు నలుగురు వేరు ఇ నుంచి
ఆహా
ఉ
ఇంకేం చేస్తాళ్ళు ఇంకా
ఈ గోడలకు నీళ్ళు పట్టాలి అటు మా చిన్న మామ్మని చూసి రావాల పోయి ఫస్ట్ పోయి కోసేపు చూసి అత్త చూసొచ్చినాకనే ఏ పని అన్న అయి రోజు పోదాం అనుకుంటాన పోవుడే అయితలేదు తెలుస అసలు
అవునా అంటే హాస్పిటల్ నుంది తీసుకొని వచ్చరాక్క
ఆ చూపించుకొని ఆచిర్రు అంతేగాని పేషెంట్ గానే ఉన్నాడు అట్ట మరి చూసొస్తే ఒకసారి పని అయిపోతది మళ్ళా అట్లనే ఫోన్ వీలైతుందో లేదు చూడాలి ఒకసారి ఇత్తద కోసేపు
ఎవరు ఆవునా
మా చిన్నత్తమ్మ అదే ఉన్న మామ ఎట్లన్నడు అని అడుగు తిన మధ్యనే ఉన్నాడు అంటారు ఓర్నీ ఒక అర్మన్గానే చేసిండా అనుకున్నా
ఏ ఫోన్చేత్తనా
ఆ
అవునా
ఇగ గట్ల పొగర్గా ప్రవర్తిస్తే ఇంకోసారి మాట్లాడవద్ది కాని ఇగ మాకు తప్పదు మనకు మొదటి నుండి జరుగుతనే ఉన్నది అది
ఉహు వాళ్ళు అంటే దారులేనా అక్క వాళ్ళు
ధారళ మైరుంటే కుటుంబలిడా
అంతేనా
మా మామాయోల్ళ తమ్ముడేనా సొంత తమ్ముడు ఆ సొంతం
అంతేనా
అ ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములయితే ఒక ఆయన నడిపయిన తనుకోడానికి వీళ్ళు జాకారం
జకరం పోయిండా
చదువుకోవడానికి పోయిండు
ఉమ్
ఇద్దరు ఇక్కడున్నరు అన్నట్టు ఆయన కూడా అత్తడు జాకారం నుండి
ఆ
ఆమె కూడా మన సుట్టపావనే
ఆహా
తీసుకుపోయినామేకూడా
అవు
ఆహ ఆయన కూడా పెద్ద ఫ్యామిలీ అయింది ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు అబ్బాయిలు అందరు పెళ్ళిళ్ళయిన పిల్లలు
ఇక ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బయిలు అని అంటే పెద్దగానే ఉంటది
ఆ ఇక ఇప్పుడు మాకు ఇక్కడ ఇట్ల ఆ ఒక్క నిమిషం ఆగు ఆ ఎప్పోలీ హలొ
అక్క
ఆ చెప్పురా మిషన్ గడిగచ్చిరు
బానేయితంది బాని మంది వోతరూ కదక్క
వస్తారు కానీ టైం అంటర్లేదురా
నీకు టైమ్ ఉంటలేదు కదా. పిల్లలున్నారు కాబట్టి టైం ఉంటలేదు.
టైముంటన. మాట్లాడు.
ఈగ తోమాలే.
ఉమ్ నువ్వు మాట్లాడు.
తోమాలే బట్టలు మార్చేయాలే.
అ
ఇగ ఊర్షి ఎంత ఉుడ్క పోస్తుంది. కున్న కూడా అసల్. స్నానం అయితే ఆగుతలేదు పొద్దున్న సాయంత్రం.
అనంద్ తిను ఉమ్.
ఏం చెస్తారు మరి పిల్లలు.
ఆ.
ఆడుకుంటారు అక్క చ్చి టీవీ చూస్తారు అక్క వాళ్ళు.
ఆ టీవస్తున్నా నేను ఫోన్ చేస్తా. ఆ నేను ఫోన్ చేసినానే చెప్తా. సరేనే. ఉంటారా గిరాకీ బట్టలు వచ్చినాయి.
ఆవి గిరాకీ బాగా అయితుంది కదా అంటాన.
బాగానే అయితంది కానీ టైం ఉంటలేదు ఉంటలేదు.
ఇగ తీసుకో ఇగా మెల్లగా తీసుకొని ఇగా. తీసుకొని ఇగా అంటే కొందరు అందరు అర్జెంట్ వాళ్ళు ఉండరు కదా.
ఆ దాదాపు అర్జెంటట్ అని ఎవరు బాగా ఫోర్స్ ఎత్తలేరు నన్ను. నా పరిస్థితి తెలుసు కదా.
అర్జెంట్ వాళ్ళుందరరు అర్జెంట్ వాళ్ళు ఉండరు కదా ఎవరో ఒకరు ఉంటారు అర్జెంట్ అన్న వాళ్ళు.
తమిన్నోళ్ళు కూడా బతిలాడే ఇస్తారు టైం ఉంటు. టదా అని అడిగే ఇస్తారు.
ఇగా మరి టైం లేనప్పుడు ఏం చెద్దాం.
అ.
టైం లేదని చెప్తే ఏమో ఎవరికని ఇచ్చుకుంటారు.
ఉమ్ అంతే. ఇగా ఆయన కూడా సప్పుడేకా వచ్చి ఫోన్ చేయనుకుంటా పో.
అయినే రోజుకోసారి అయిన కూడా రోజుకు ఒకటి. టేన్ను కొడతానువ్ కదక్క టైం ఎంత వీలు చేసుకోనయినా.
ఏ కొడతాను కూడా కుట్టకపోతే ఎట్లారా.
గదే ‌ఇగా వీళ్ళు చేసుకోనైనా కొడతానవ్ ఇంకేంది.
కొడుతనా కుట్టాల. ఓగొ వీళ్ళు పోతే మొత్తం అన్ని కంప్లీంట్ చేసుకోవాలి అసల్ ఉన్నాయాని‌. ఇంకా పది రోజులు అయితే ఆ. కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి.
ఇగా వత్తనే ఉంటాయి ఇగా.
వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇంగా పండుగలు స్టార్ట్ అయినాయంటే ఇంకా వస్తాయి.
స్టార్ట్ అయితా ఉంటాయి కదా ఈగ. ఆషాడ అంటారు బోనాలు అంటారు.
పోషం అలాంటే
ఆ ఎ రాక్ అదిను అత్తని ఉంటాది ఈగ
నాకు ఆరోగ్యం సహకరించాలి ముందు మిషిన్ మంచిగా ఆరోగ్ ఆరోగ్యంగా ఉండాలి నేను ఆరోగ్యంగా ఉండాల అన్ని పనులైతే
మిషన్కి ఏమ్ అయితది ఇంకా మిషన్ మంచిగానే ఉంటాది కాగానీ నీకే కొత్తలేదా
చనా ప్రాబ్లం చెప్తుంది చికాకులు ఎప్తుంది
చూపించకపోయవ ఆక్క మరొకసారి
చూపించిన కాణంచి ఇంక ఎక్కువయింది
ములుగులో చూపించినవా
ఆ ఎక్కడ తీసుకుపోతు దాన్ని మోసుకొని
అంటే బండ మీద గీట్లా అంటే హనుమకొండకు రావచ్చు గాని
ఎవరు లేరు అన్నే వారు తీసుకోవడం మిషన్ గురించి
యాద ఇగ ములుగుల చూపించిన తర్వాత మళ్ళీ అట్లయితదన అంటే ఎన్దిఅనంత్ లావ్ ప్రాబ్లమ్
ఎద జంతే అంటాడు ఇగ
అంతేనా ఆహా పాతగాయిపోయింది అంటాడా
ఆ కొత్తగా తీసుకునే ప్రయత్నం చేయాలిగానీ ఇంకా సంవత్సరం పడేటట్టుందిది సంవత్సరం దాకా తిప్పలు పడాలి దాంతోనీ
ఆ కొత్తది అన్నది అంటే ఎంత అయితది ఆక్క
ఒక మంచిదే తీసుకోవాలిగా పెద్ద మిషనే ఇరవై ఇరవై ఐదు వేల ఇరవైదు వేలంట పెద్ద మిషిను
వామ్మో
పూర్ లాక్ జీగ్ జాగ్ అన్ని ఉంటాయట దానికి
నెక్కిందిక అన్ని అవసరమే కదా
సౌండ్ రాదు చికాకు పెట్టదట కొంచెం నీటుగా ఉంటదట అది తీసుకుంటే చాలు ఇక
అవును అయి నీకు కూడా అన్ని అవసరం ఉంటాయి మంచిగా
మ్మ్ సపరేట్ మళ్ళా అది కొనుక్కున్నాడు ఇది కొనుకున్నాడు ఎందుకు
రెండు మిషన్ కొనుక్కునే కంటే ఒకటి ఇది క్యాన్ ఎతున్నా అంటే బెటర్ కదా
ఆ ఒకటే కొనుకుంటే అయిపోది సరే ఉంటాన రా
ఆ సరే అక్క